హలో
ఇనిపిస్తుందా.
ఆ వినిపిస్తుంది.
వాయిస్ రాలే అందుకే.
అవునా నీకు ఇనిపిస్తుందా. అహ
ఇంకా ఏమ్ చేస్తున్నవు.
ఏం లేదు కాలి. హ
తిన్నవా?
ఆ అప్పుడే తిన్నారా. నువ్వు ఏం చేస్తున్నవు?
హ్ ఎ
హ్
ఆ
నువ్వేం చేస్తున్నావు అంటున్నా
ఏం లేదు ఇపో
ఉహుం డే మొత్తము ఒక్కదానివే ఉన్ టున్నావా
ఏ లేదు తమ్ముడున్నాడు
ఆహా ఏం చేసున్నావాసలు బోర్గడుత లేదా ఒక్క రోజే పిచ్చిలేస్తుంది నాకు ఈ రోజు
ఏం చేయాలి ఇగ ఏమంటార ఇట్లా ఆయాప్టిట్యూడ్ గేట్ క్లాసెస్ ఇందం కదా అని ఆప్టిట్యూడ్ ఒక ఛానల్ ఉండే
ఉ
ఆ ఒక ఛానల్ ఎతికినా అది మంచిగా ఉంది కొంచెం ఫిఫ్టీ క్లాసెస్ ఉంది ఏ లేదు నాకు అది అర్ధం కాలే
ఆహా ఆమె బాగానే వింటున్నా అయి పోతుంది ఆల్మోస్ట్ అది ఇది అని చెప్పింది ఆమె నాకు
అదే అదే ఓ నీకు తెలివదు త్రీకే లేస్తాంది
అది అంటేగా వామ్మో దేవుడు అంతా ఆ అసలు నేను నాకు అసలు బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తంది. ఆమె అంత డెడికేషన్ ఎక్కడ నుంచి వత్తందో ఆమెకు న నాక్ అర్ధంఅయితలేదు
డేడికేషన్ అంతే ఇగ
ఉమ్ అదే ఇగ టార్గెట్ చ్ పెట్టుకుంది ఇగ ఆమె అంతే
ఆ నేను ఒక్క క్లాస్ తినడానికే పిచ్చి లెత్తుంది పొద్దునా ఇన్న ఎట్లా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చే
ఆయాప్టిట్యూడ్ ఒక్కటే వింటున్నావా కో
ఉమ్ ప్రస్తుతానికి అదే స్టార్ట్ చేసిన అది అయిపోయిన తర్వాత వేరేది యుస్త గంతే అప్పడివరకు ఏం చెయ్య
ఏ మాక్ ఈ డ్రైవ్స్ సరిపోతున్నాయి తెలుసా ఏమో ఏదేదో పిచ్చి పిచ్చి కంపెనీస్ అన్ని వస్త్ న్నా మొన్నటి దాకా ఏదో వచ్చింది మొన్న హైత్రీ స్ కాని ఇంట్లోనే అసెస్మెంట్ రాయామని చెప్పింది ఇంట్ల అసెస్మెంట్ ఎట్లున్నది తెలుసా అసలు అంటే వెబ్కము మయ్ మైక్రో ఏమంటరు కెమెరా ఇవంతా అలో వాళ్ళు అలో చేస్తారు. అంటే వాళ్ళకి తెలుస్తది అన్నమాట ఆ కెమెరా లెక్క ఉంటాది అవన్నీ పెట్టినా కూడా ఫోన్ తీసి స్కాన్ చేసే అంత టాలెంట్ తోటి యూజ్ చేస్తారు మా వాళ్ళు
ఆ
ఆ అంటే మా ఫ్యాకల్టీ చెప్పిళ్ళు అనుకో ఇగ మీరు ఏజ్ చేసినా మీరు ఏది చేసిన మాకు తెలుస్తది మీరు ఏం చేస్తులో చేయండి గాని వాళ్ళకి దొరకకుండా చేసుకోండది అది మీ చే చేతిలోనే ఉంటాది అని ఇగ వాళ్ళే డైరెక్ట్ చెప్పిలి ఇగ ఇగ అసెస్మెంట్ లో మనకు దల్వ అవి ఒక్కటి ఇది డి ఎస్ ఏ ఆ హెచ్ టి ఎం ఎల్ సి ఎస్ ఎస్ ఆ గివ్వి ఏము ఏం తెలిసయి చెప్పు
కాదు మనకి అట్లీస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి యుడు గ పిచ్చి పిచ్చి సబ్ చెట్లు పెట్టే బదలు గివ్వి చేస్తే ఆ పెట్టచ్చు కదా ఆ అవునవును వాళ్ళకి అయిపోయింది కాదు మొన్ననే డి బి ఎం ఎస్
అవును అసలు ఈ ఏ ఐ ఎం ఎల్ కూడా ఒకటి ఏదన్న ఒకటి నేర్చుకున్నా అయిపోవు మనకు అసలు ఏదన్న ఒక
నిజం ఆ ఏది
అంతా సోది సోది ఉమ్ ఇప్పుడు ఇల్లాగా ఉన్నాయి ఏ అంత్ కుంటా అది ఆటన్న ఈటన్న అయితదని గని ఆ ఇగ ఆ ఫోన్ తీసి స్కాన్ చేసి రాసుది అయింది ఇగ అసెస్మెంట్
ఇది మరి కన్పియలే
లేదు అంటే కెమెరా ఇక్కడ షోల్డర్ వరకే వస్తది కదా ఆ ఇటు కింద ఆ లాప్టాప్ కి ఇట్లా కింద వేట్ ఫోన్ లో స్కాన్ చేసి అ ఆప్షన్స్ పెట్టుడు ఇదే కథ అయితది రేపు సిస్ స్కో డ్రైవ్ ఉంది మొన్న అయింది ఆల్రెడీ సిస్కో ఫ్రైడేనే థర్స్డే అయింది దానికోస్
హాలిడేస్ కదా మళ్ళాయి మళ్ళాయి
డ్రైవ్స్ అయితున్నాయి ఆన్లైన్ గదా
ఆహాహా రేపా రేపు కూడా ఉందా రోజుకు ఒకటి ఉంటదా?
రోజుకు ఒకటి గాద్ వ వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు పెడతారు అంటే కంపెనీస్ ఎప్పుడు వస్తే అప్పుడు పెడతారు ఇగ
ఆహా ఈవికు పోదామా ఏటన్న మరి సప్పుడేక
పోదాం ఎటు పోదాం
ఏమో అదే ఎట్టు పోవాలి అనే లో బ డ్జెట్ మనది ఎప్పుడు అంతే లేగాని ఆ మనం ఎ ఇప్పుడుంతగానం పోయనం లే
ముందే ఏటన్న వెనట్ల ఫ్రీ
ఏ చవు మహల్లా పలేస్కి పోదమా
ఏడది హైదరాబాద్ ఎనా
ఆ హైదరాబాదే ప్రీ బస్సే కదా ఎట్లాగో ఆ
ఆమేమంటదగా ఆ మాతల్లి ఏమంటదగా ఫస్ట్
ఆ అడుగుదాం
ఉ పోతే తెల్లారితే హాలిడే ఉంటట్టు చూసుకోవాలి మళ్ళా తెల్లారితే కాలేజ్ పోయేటట్టు అయితే వద్దు.
తెల్లారితే కాలేజ్ వెయిటర్ అంత వరకి ఏమొ వీక్ మధ్యలో అట్లా పోదాంలే ఆ ఎట్లాగ ఈ వీక్ మొత్తం హాలిడేస్ గదా ఆమె కాలేజ్ ఉంటదేమో మళ్ళా
అదే అదే అంటున్నా ఆమె వస్తదా అనేషే
ఆ అడుగుదాం మరి ఏ లాస్ట్ వీక్ అయితే కాలేజ్ కె పోలేదు తెలుసా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేసుకునే వారికి కె పోతా లే అంతకు మించి పోను ఊకే రోజు పోవాలా పోబుద్ధి అయితే లేదు క్లాసెస్ ఇన్నం బట్ టారు కదా పోయే బదులు అట్లా ఆ నిండే
ఆహా
అవునా సరేలే అన్న
మరి వస్తదంటవ ఈ వీక్
తురు పోదామా అనేసి ఆ ఏమో వస్తదో మరి రాదో ఇగ ఆమె రాదు అన్ టే సాటడే వరకు ప్లాన్ చేసుడు అయితది
ఆ
సాటడే సాటడే మళ్ళా వాడు ఊరికొస్తాడేమో ఇట్లా ఊరికొస్తాం అన్నట్టుగా అనిండే
ఆహా అవునా ఇక్కడికొస్తారంటనా ఎందుకు ఏమన్నా ఫెస్ట్ ఉందా ఇప్పుడు
ఏ లేదు ఊరు వచ్చి చానా రోజులు ఐతుంది కదా వాళ్ళు అక్క అడిగిందనంట వస్తాము అట్లా అని అనిండె ఆ చాలా డేస్ అయ్యింది ఔను ఆ వాళ్ళింట్లనే ఉండే త్రీ మంత్స్ వరకి చిన్న పాప ఉంది కదా
ఆహా ఇగో ఈమె మల్లా ఫోన్ చేస్ సుంది వాట్సాప్ కాలో
ఆ ఏ స్ ఏమంటారు తర్వాతకి ఏద్దూలే
అర్జెంట్ ఏమో అంటే ఇంతకు ముందు చేసింది నాకు
ఏ దానికోసమే అయ్యుంటాది
వాది స్కాలర్షిప్ కోసమేమో చేసింది
ఆహా
మళ్ళ గిట్ల ఏమన్నా ఉందో ఏమో కాల్ కట్ అయితదా ఎత్తితే
తే గావచ్చు ఏ ఏమంటారు మళ్ళా
సరే అపోయినంక చేస్తాలే
అదే అంటున్నారు అయిపోయినంక ఏసేసే రా
వాట్సాప్ కాల్ చేస్తుంది మళ్ళ
కంటిన్యుయస్ గా చేత్తా ఉందా ఖాళీ ఉన్నప్పుడు ఎవ్వరు చెయ్యరు
ఆ అదే కదా మార్నింగ్ నుంచి ఖాళీగానే ఉన్నా ఎవ్వరు చేయలే తెలుసా నేనే ఎవ్వరికి చేయాలా ఎవరికి చేయాలా అను కోని ఉన్నా నువ్వు పడుకుంటవేమో అనేసి అప్పటి నుంచి చెయ్యలే నేను
మళ్ళీ మధ్యానం పడుకుంది అనుకో నైట్ నిద్రొస్తలే
ఆ అదొకటి నైట్ నాకు నిద్ర రాకనే మార్నింగ్ నైన్ టెన్ కేమో లేసినా నేను
ఊ మనం ఎప్పుడు కలిసినం లాస్ట్ నీ బర్త్ డే కి కదా
నా బర్డే కే ఉమ్ ఇప్పుడు ఎంతు జూలై కూడా వచ్చింది సిక్స్ మంత్ త్రీ మంత్స్ ఓన్లీ మనమే వాళ్ళు కలిసి వన్ ఇయర్ ఐతుంది లే
వన్ ఇయర్ ఆ
వన్ అండ్ హఫ్ ఇయర్ నా బర్డే కే గా లాస్ట్ బర్డే
ఆ అవును గదా అవును అందరం అందరం కలిసింద టే ఔను అది ఒక్కటే జూ పార్క్ పోదామా సప్పుడేకా జూ పార్ కి
జూ పార్కా చిన్న పిల్లలమా
మరి ఏం ఉన్నాయి ఎప్పు ఊ అన్నీ మనం జూ
పాలేస్ కే పోదాం తీ
ఫుల్లు ఫోటోస్ దిగొచ్చు
ఊ దానికోసమే మనం పొయ్యే దానికోసం
అదే
స వాళ్ళు వస్తార అంటావా ఫస్ట్ అసలు మరి ఈనే ఆయన వస్తాడా ఆయన మస్తు బిజీ ఉంటాడు అదే మొన్నటిదక ట్రిప్ పోయి
ఆ మంచిగా ఎట్లీస్ట్ ఎన్నన్న తిరుపతి పోయిండ చ్చి మనమైతే ఏడికిలే
ఇప్పుడు చాలా మంది పోతున్నారు కదా తిరుపతి మీరు ఓరా
నిజం అసలు ఏమే ఏమంటారు ఈ నాని అయిపోయినంక పోతాం మేము
ఆహా
ఆ అందరం మళ్ళీ మేము నానిది అయిపోయినంక పొయ్యి మా మొక్కలు అన్ని తీసుకొని వస్తాం ఏ ఫ్రెండ్స్ తో పోతే అది వేరే ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో పోతే అది వేరే ఎంజాయ్మెంట్ అసలు ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేయచ్చు
ని ఒక్క స్టేషన్ నుంచి ఒక్క స్టేషన్ కైనా చాలు ఫ్రెండ్స్
ఆ భద్రాచలము, తిరుపతి, అరకు మేను ఆహహుమ్
అట్లాంటివి అనుకునుడే తప్ప
అదే అదే మనము ఏడి కోముఏట్లాగో పోతం అన్న పంపియారు అంత దూరం మనం ఒక్కరం పో
అంతలే ఆ అసలు అంత అక్కటి వరకు ఉండలే చాలా అవకాశం రేజ్ చుడాలే పో పంపుతారో పంపారో ఫస్ట్ వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్ వస్తుంది ఈమనే కావచ్చు అసలు ఏదేదో నెంబర్స్ అని నేన్ చూస్తున్నా
ఏ అంత ఎందుకుగుతులే ఆమెకి
ఆమె స్కాలర్షిప్ మనీ ఫీ ఫీ కడుతుందంట ఇంతసేపు నాకు చేసింది ఏమి ఎందుకు అన్ ఊకంటంది ఏందా అని చేస్తే నేనే అ అవసరానికి స్కాలర్షిప్ మనీ ఎంత పడ్డది నీకు మనీ కట్ట పడంగానే కట్టేసినావా అని అడుగుతుంది. ఓ ఇదే న నీవసరము దీనికోసమే ఆ పోయింది అదే పోయే అంటుంది కడుతున్నా ఇప్పుడే అని
అదేమోన్నేమో పైసలు ఆగమైనా ప్రాసెసింగ్ లో పడ్డయి అట్లా ఇట్లా అని చెప్పింది. ఏమని ఏ టి ఎం లో నుంచిలో డ్రా చేస్తే ఆ వాళ్ళ మా అమ్మ కావించిలేన వద అకౌంట్ లోనే ఏమోన్నది ఏమి ఉన్నాయ అట పైసలు ఏమి కట్టుగాలే కని ఈమే ఆగం తెలుసు కది ఇగ
అదే అదే
ఆ అట్లా అని
అన్ని ఇట్లనే ఆగం అయితది
ఆ అదే ఆగం మనిషి
ఏమోలే నేన్ చేస్ ఏస్తా ఒక సారీ ఆమెకి
ఆ సరే
ఉమ్